హలో హలో
ఆ హాయ్
హాయ్ అండి.
హాయ్ అండి ఎలా ఉన్నారు.
బావున్నా అండి.
ఏం చేస్తున్నారు ఆ బాఉన్నాను ఏం చేస్తున్నారు
ఏమిలా అంన్ని ఇప్పుడే తిన్నాను.
హు ఏం తిన్నారు.
అదే స్నాక్స్ అలా తిన్నా అండి, మీరు అండి.
ఆ నేను చికెన్, రైస్ తిన్నా అండి.
ఆ, ఇంకేంటండి.
చెప్పాలండి ఇంకేంటి విస్ విషాలు
చెప్పాలండి. ఏం చేస్సున్నారు.
ఏం జేయట్లేదండి పడుకోవాలింక ఏం లేదు ఇప్పుడు ఇంకా లైట్ అయిపోయింది కద ఇ ఇప్పటికి
ఉ
ఇంకా నిద్ర పోవలన్న్ మాట
హ్
హు
నీయొక్క డైలీ లై డైలీ లైఫ్ గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటండి.
డైలీ లైఫ్ అంటే పెద్ద ఎక్సైట్మెంట్ గా ఏమైతే ఏం జరగట్లేదండి లైఫ్ లో
లైక్ మీకు ఎలా ఉండాలని ఉంది అంటే ఇలా చేయాలి ఇలా ఉండ ఉండాలి అని డే లో ఇలా ఇట్ల ఉండాలి అని చెప్పి
ఆ నాఖైత్ తే నాక్ ఫర్ నాకు ఫర్ షోర్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే దూరంగ ఎక్కడికి వెళ్ళిపోయి ఫుల్ ఇంకా ఈ ప్రపంచానికి దూరంగా చెట్ల మధ్యలో పుట్ల మధ్యలో బ్రతకాలని అనిపి అనిపిస్తుంది అ ప్ర ప్రశాంతమైన వాతావరణంలో
ఆహా అట్లా కాదండి హా మీకు అనిపిస్తుంది రైటె నేను ఏమంటన్నాం అంటే తినడానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదండి అన్నిటిని బేసేసుకొని డబ్బు కూడ కావాలి కదండి అక్కడ పొయి ఉంటే సరిపోత
అక్కడ ఏమి ఉంటాయండి వాట్ర్ ఉంటది ఫుడ్ దొరుకుతది అంటే లైక్ ఏదో ఉంటి ఉంటది అక్కడ అడవిలో ఉండడానికి ఏం డబ్బులు కావాలండి మనకి
అంటే ఏమైనా తెచ్చుకో వాటర్ ఉంటయి చెట్లు ఉంటా ఉంటాయండి ఇప్పుడు ఏమైనా పుప్పు దిన్ సలు ఇట్లాంటి కావాలంటే ఆయిల్ కావాలంటే ఆ ఆయిల్ దొరుకుతదా అండి
ఆయిల్ తోలె ఆయిల్ ఫుడ్ తిననండి ఆయిల్ ఫుడ్ హెల్త్ కి మంచిది కాదు
అహ్ అనుకుంటారండి అంతే ఇప్పుడు ఏదనా ఇక చేయ్యాలన్నా ఈయన లేకుండా ఏది చేయ్యాలదు
జమిన్ అన్కోడిగి
ఆ అన్ని డైలీ లైఫ్ బేస్ చేసుకొని మీకి అంటె జాబ్ గాని ఇట్లా ఎలా ఉండాలనిందు
చిన్న జాబు ఒక మంచి ఇల్లు ఉమ్ నాకూ నచ్చిన మనుషులు
ఉమ్
నాకు ఏమన్న కావాలంటే కొనుకునేంత డబ్బులు
అ
ఇంకేమ్ వద్దందన్నమాట ఒక పీస్ఫుల్ హ్యాప్ స్వీట్ అండ్ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ నాకి ఎ డబ్బు అందరికన్నా మ నాకు ఒక పీస్ లైఫ్ కావాలండి పీస్ ఇది అనమాట నాకు ఇంకా అ ప్రశాంతమైన జీవితం ఉండే చాలా అన్నమాట
మ్మ్ అంతే అండి మా కూడా అంతే ఎస్ట్ లైఫ్ సింపుల్ లైఫ్ మాక మా వాళ్ళకి ఏమి ఉండవండి అట్లాంటివి హ్యాపీగా చూస్ ఉంటేచాలు
మ్మ్
ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటది తామండి మేము
అంతే అండి ఇంకా లేని దాని కోసం పాకులాట్ పడేకన్న ఉన్న దానిక్ ాది ప్రకడం పెకడ మాట అదొక సామా తుంది కదా ఎక్కువ ఆ ఉన్నదివిడ గొట్టుకున్నట్టు ఆశకి హద్దుండాలి అ అని చెప్పేసి మనకి వద్దండి మనకు కావాల్సంట మన దొరితే చాల అనమాట ఇంకా చాలా మంది బయట వాళ్ళతో కంపట్ చేస్తూ మనం కొంచామేదో సమ్ వాట్ మంచి వైఫ్ లీడ్ చేస్తున్నాంని మన కృతఙ్ఞత కొత్తగా ఉండాలి ని దా కోసం ఆశపడి ఇంగా కావాలి ఇంకా కావాలని ఉన్నది కూడా దూరం చూసుకోవడం కంటే ఇంకా ఉండు దాంట్లో అడ్జస్ట్ ఇవ్వడం బెటర్ ఎంత ఉన్నా మనం అడ్జస్ట్ వ్వాలంటే లైఫ్ లో అడ్జస్ట్మెంట్ లేకపోతే వేస్ట్ అండి
ఆ మీకు అంటే మీకు ఒక క్వశ్చన్ అడగచ్చా అండి
ఆ అడిగండి
ఎయిర్ ఫోర్స్ లో జీ జీ అంటే ఏదో తెలుసా అండి మీకి
ఎయిర్ ఫోర్సా
అవునండి
ఆ ఎయిర్ ఫోర్స్ తో జి ఎందుకు వస్తదండి
అంటే జీ అంటే గ్రావిటీ అంటరు దాన్ని
ఓ
ఆహా ఎయిర్ ఫోర్ ఆ దాన్ని లైన్ కు ఆ ఆ లైన్ కన్నా ఎక్కువ పో అయితే ప్రెజర్ పడి మైండ్ కాళ్ళకి పోయి రక్తం అంతా చనిపోతారని తెలుసా అండి ఒకటే సారి
ఆ
జీ ఫోర్స్ ఎక్కువ పడుతే ఒక సారి స్టడీ చేయండి నేను ఎందుకో దాని గురించి చెప్పాలనిపించి అడిగాను అడిగాను మీకు తెలుసేమో అంటే నాకు ఈ ఎయిర్ ఫోర్స్ అంటే బాగా అంటే ఎయిర్ ప్లేన్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం అట్లా అని చెప్పేసి
అవునా మరి షేర్ చేయండి నేను మీ ఎక్స్పీరియన్స్ ని వింటాను నాకు అయితే దాని గురించి ఐడియా లేదు బట్ మధ్య మధ్యలో ఏమన్నా విన్ నాకేమన్నా మాట్లాడలి అని విసా ఇలు
ఆ ఇప్పుడు జీ ఫోసు అనేది ఉంటదండి అంటే ఇప్పుడు ఇప్పుడు ప్లేన్ స్ట్రైట్ గా వెళ్తా ఉంటది ఉన్నట్టుండి పైకి పైకి లేస్తే ఇప్పుప్పు వెళ్తా ఉంటది కదా అడ స్టాప్ అయ్యి ఎట్లే వెపోతాయి జెట్ ప్లేన్స్ అనేవి అట్లా చేస్తారనమాట తప్పించుకోవడానికి గానీ ఏమైనా చేయడానికి గానీ ఏమైనా బాంబ్స్ ఏయడానికి గదే అట్ల అట్లా వెల్లే దం ఇప్పుడు మన కి పైకి ఉన్నట్టుండే పైకి లే తరన్మాట హైట్
ఉహు
అంటే స్కైలోకి పై కేళిపోతారన్మాట కనిపికుండా స్పీడ్ గా అప్పుడు పోయినప్పుడు ఏమైతే తుందంటే మన బ్లడ్ అనేది పైన బ్రెయిన్ లో ఉండేది దబుక్కన కాళ్ళకి ఎళ్ళిపోతుంది
ఆయ్యో
కాళ్ళకేల్ పో తన్ని అందుకనేసి మనం సూట్ చూసేస్తాం కదండి సూట్స్ ఆ మామూలుగా ఇప్పుడు ఎయిర్ ప్లేన్ లో ఏ హ్ పైలట్ ఫుల్ గా అంటే ఫుల్ ఆస్ట్రోనోట్ లాగా వేసుకొని ఎయిర్ గాని అంత ప్రెజర్ గాని సెట్ చేసు తొన్ వెళ్తాడు అట్లా ఏమైతుందంటే అంటే కాళ్ళకి మంచి పవర్ఫుల్ గా టైట్ గుండెలాగా వేస్తారండి
ఓకే ఆహా
అంటే అది కాళ్ల కి ఎక్కువ బ్లడ్ పోయ్ ఉన్నటుండి పైకి వచ్చిందంటే బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువ వయి జీ ఫోర్స్ ఎక్కువయి మనం మనిషికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువై చనిపోతాం అన్నమాట అందుకే అందుకే బాగా ట్రైన్ చేసి టెన్షన్లో ఫీల్ అవ్వకుండా హార్ట్ రేట్ పెరగకుండా అన్నీ చేసి పైలట్ ని ట్రైన్ చేస్తారండి ఆ జి ఫోర్స్ ఎక్కవ అయితే చనిపోతారు మనుషులు జీ ఫోర్స్ టెన్ కన్న ఎక్కువ పోగుడదు టెన్ లెవెన్ పోయిందంటే మనిషి ఇంకా ఆటోమేటిక్ గా మెడ మెడ అనేది హార్ట్ పైన మన హార్ట్ పైన సేవేంటీ టన్స్ వెయిట్ ఏస్తే ఎలా ఉంటదండీ సెవెంటీ టెన్స్ అంటే సేవేంటి థౌసండ్ కేజిస్ అండి అంత వెయిట్ పడినట్టు ఉంటదండీ ఆ అప్పుడు ఆ జీ ఫోర్స్ వచ్చినప్పుడు ఉ జీ ఫోర్స్ వచ్చినప్పుడు అంత వెయిట్ మనం బాడీ మోసినట్లు ఉంటది అందుకనేసి పైలట్ ని బాగా ట్రైన్ చేస్తారు
అవునండి ప్రతీదానికి మనకి ట్రైనింగ్ ఉండాలి ఇలాంటి రిస్క్ తో కూడుకున్న వాటికి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఉండాలి దాంట్లో అవ్వాల నీ అంటే అన్ని టెస్ట్లు పాస్ అవ్వాలన్నమాట అప్పుడే వాళ్ళు అన్నిటిని ఇంకా లైక్ అన్నిటికీ ఫిట్ ఉన్నారని చెప్పేసి సర్ ర్టిఫికెట్ వస్తది
మీకీ అంటే జి ఫోర్స్ అంటే సెవెంటీ టన్స్ అంటే మామూలు విష అంటే మాలాంటి అంత ప్రెజర్ ని హ్యాండిల్ చేయాలంటే అంత చానా వైన్డ్ గానీ బాడీ ఫిట్నెస్ కూడా చనా ట్రైన్ మెన్ టల్ గా చాలా ప్రిపేర్ అయి ఉంది డాలండి
ఓకే
కే వాళ్ళు భయపడరండి అంటే ఏదైనా అయిన ఒకేలా ఏదైనా మిసైల్ వచ్చినా కూడా భయపడుకోకుండా హ్యాండిల్ చేయాలా భయపడినారంటే హార్ట్ రేట్ పెరుగుది ఇంద హార్ట్ రేట్ పెరిగిందంటే ప్రెషర్ తట్టుకోలే కా ఆ ప్రెజర్ అనేది
ఓకే అండి ఓకే అండి ఇప్పుడు నాకు తెలిసిన టాపిక్ నేను ఏమైనా మాట్లాడచ్చా
ఆ చెప్పండి చెప్పండి పర్లేదు
ఆ ఏం మాట్లాలో కూడా అర్థం అవట్లేదండి ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట నాకు ఏదో మా ట్లాడాలనుకుంటాను అది టాపిక్ వచ్చేలోపుల మర్చిపోయున్ టా అయ్యో ఇందక ఏదో అనుకున్నా కదా చెప్ ఫాల్స్ ఉంటై కదండి మల్లన్ ఇస్తాద్ అన్నమాట ఉమ్ నేను కాలేజ్ లో స్కూల్ లో ఉన్నప్పుడు ఫుల్ ఇలా ఆ ఏమంటారు ఒక టాపిక్ తీసుకొని చెప్తాం కదా దాన్ని ఏమంటారుబ్బా ఆ మర్చిపోయానే వోర్డ్ని
గ్రూప్ డిస్కషన్ అంతేనా అండి
డిస్కషన్ కాదండీ లైక్ కం మనమూ ప్రెజంటేషన్ ఇస్
స్పీచ్స్స్ చా
ప్రెజెంటేషన్స్ స్పీచ్ కాదు. స్పీచ్ అంటే మనం ఒక స్పెషల్ అకేషన్స్ అప్పుడు మాట్ లడ్డమూ
ఉమ్ అంటే మామూలుగా ఆ చెప్పండి చెప్పండి చెప్పం
నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంద అనమాట. అమ్మాయి కొంచెం హింద్ ఆ హిం దు కాదు. తెలుగు అన్మాట్ ఛీ ముస్లిం అన్మాట. ఆ నేన్ ఏమన్ చెప్తానన్ని ఆ పిల్లా అసలా నేను బాగా మాట్లాడుతునా ఆ పిల్లా అంతగా పర్ఫామ్ చేయలేదు లైక్ ప్రజెంట్ చేయలేకపోయిన ఇప్పుడు చెప్పలేకపోయినప్పుడు, ఆ ఏడవడం స్టార్ట్ చేసేస్తది అన్మాట. ఆ నేనెమ్ ఇప్పుడూ ఏడవడం ఎందుకూ. ఇప్పుడు ఒకసారి అంటే ఓకే ప్రతీస్ సారి ఏడవడం ఎందుకు నువ్వు ప్రిపేర్ అయితే సరిపోతది కదా. ఇప్పుడు మనకి ఏదైనా రావడం లేదని అం అంటే మనం ప్రిపేర్ అయి చెప్పాలి గానీ, ఒకరు చెప్తున్నారని చెప్పి మనం ఏడ్చి ఎందుకండీ సీన్ చేయడం.
పోనీలెండి హుం
అదే కదా మనం ప్రిపేర్ అయి చెప్తే. ఓకే ఎవరు ఏం మనల్నీ తిప్ ఏదో ప్రయత్నిస్తున్నారు అట్లీస్ట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే సంథింగ్. అన్నట్టూ ఉంటది కొందమంది అసలు మాట్లానికి ట్రై చేయరూ పక్కన వాళ్ళని చూసి ఎందుకు కుళ్లుకుంటరు అర్ధ్ ర్థం కాదు. ఇంకొకటి వచ్చేసి నేన్ ఒకటి నమ్ముతా అండి నజర్ నజర్ ఈస్ రియల్ అండి ఫర్ రియల్ ఫర్ షూర్ వాళ్ళ ఇప్పుడమ ఎవరైనా చు ప్చ్ లైక్ ఇప్పుడు ఒక జోడీ ఉంది అనుకుని వాళ్ళ ఏమన్నా పోస్ట్ చేయడం అలా చేశారని అంటే ఖచ్చితంగా ఇంగ నజర్ తగిలి పోతది. నెక్స్ట్ ఆళ్ళు గడవలు పడడం స్టార్ట్ చేస్త తరు అన్మాట్ ట ఎ అంది ఓకే అండి మనం ఏదైనా ఒక విషయం జరిగేటప్పుడు. మనకి ప్రైవేట్ గా పెట్టుకు చాలా బెటర్ అనమాట. పబ్లిక్ లో మనం దాన్ని డిస్ప్లే చేయడం కన్నా, ప్రైవేట్ గా పెట్టుకొని అది ఫుల్ ఫిల్ అయ్యాక చెప్పడం బెటర్ నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ముందుగా చెప్పేసుకుని మన ప్లాన్స్ అంతా ఇట్లా, అట్ల అని చెప్ప తేసిధా నజర్ తగలి అన్ని కొలాబ్స్ అయిపోయి, దానికన్నా మనం సైలెంట్ గా అన్ని అంటే లైక్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి అ ఇంట్లోని. ఆ లెక్ట్వర్ సక్సెస్ పీక్స్ అన్మా అలా ఉండాలని అనితే అలా అనుకుంటా అనమాట అంతే కదా అండి ఇంకా. ఇంకేటి అండి
చెప్పాలండి లెవెన్ లెవెన్ అండి టైమ్
అహ మీ నమ్ముతారా అండి లేవం లేవన్నీ
ఆ అవునండి
హుమ్ ఓకే ఆండి తేన్నా ఐ హోప్ మీ ఏ ఏవైతే లెన్ లెవెన్ చేసున్న అయ్యో అవన్నీ అ నిజం అవాలని కోరుకుంటున్నాను గుడ్ నైట్ అండి హవ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ అండి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవడం చాల హ్యాపీగా అండి చిన్న
ఉ సరే అండి బాయ్ అండి.
అండి బాయ్ అండి హవె గ్రేట్ అండ్ గ్రేట్ ఫలైట్ ఫ హెడ్ బాయ్ బాయ్
యూట్యూబ్ అండి బై అండి.
ఓకే అండి బాయండి
మీ వాయిస్ చాలా స్వీట్ కుందండి.
థాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.
ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి